హల్
హలో వినిపిస్తుందా అక్క
ఆ వినిపిస్తుంది బాగున్నారా తినలేదు ఇప్పుడే కుకింగ్ అయిపోయింది తినాలి మీరు తిన్నారా
ఏం చేసినారు
మేము ఈరోజు ఏంటంటే మా మామయ్య గారు చనిపోయిన డే అనమాట ఈరోజు
ఆ
ఇంకా అనమాట అలా మార్నింగ్ నుంచి ఇప్పుటిదాకా ఇకా మాట మీ దగ్గర చేస్తారలా
అంటే ఎన్ని రోజులు అయింది చనిపోయి
నైన్త్ ఇయర్
హలో నైన్ ఇయర్సా ఓకే మా సైడు అట్లేం చెయ్యం గాని
ఆ
ఒక్క రోజు ఉంటాది ఇయర్లీ వన్స్ అప్పుడు మాత్రం వాళ్ళకి ఇష్టం అంటే మీరు ఇప్పుడు పండగ లేదు ఏం లేదు కదా ఎవ్రీ ఇయర్ చేస్తాం అంటే పెత్తర్లమాస్ అంటరు కదా
అవునవును అప్పుడు చేస్తారా
అమావాస్యకి చేస్తారు అమ్మ వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళయితేగిన ఉగాదికి పెట్టుకుంటారు వాళ్ళకి బట్టల అంతే
అవునా
ఆ ఇప్పుడు ఏం లేదు కదా మరి మీరెందుకు చేసుకుంటున్నారు
ఈ రోజు చనిపోయిన రోజు కదా ఈ రోజు చనిపోయిన డెత్ డే
ఓకే చనిపోయిన రోజు అంటూ సపరేట్ చేస్తారు మా సైడ్ అయితే అట్లే ఏం చెయ్యరు
అవునా పెద్దల పెద్దరమావాస్యకే పెట్టేస్తారేమో అలా అవును మళ్ళ అది కూడా చేస్తాం మళ్ళీ అది కూడా ఇది కూడా ఇది ఏమో ఎవ్వరు చనిపోయిన డే వాళ్ళకే అట్లా ఎవరి బర్డే వాళ్ళకే ఎట్లా చేస్తాం
అవునులేండి
ఇది ఎవరు చనిపోయిన డే కి వాళ్ళకు పెడతాం మళ్ళీ ఇక చ డెత్ అది పెద్దల పండగ ఉంటది కదా అందరూ అంటే మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్న సమ్ ఇంకేవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు ఆ పెద్దల ఫోటోలకి అందరికీ పెడ్తారు అమావాస్య కి
ఆ
సపరేట్ సపరేట్ పెట్టాం పెద్దలందరికీ అప్పుడు పెట్టేస్తాం ఇక డెత్ డే అంటే ఎవరిది వాళ్ళకి
అవునులే మా సైడ్ అయితే అట్ల ఏమి చెయ్యరు
ఉమ్
ఓన్లీ పెత్తర్లమాస్ అంటాం కదా అప్పుడు పెద్దోళ్ళు ఎవరై చనిపోయింటారు వాళ్ళకి బట్టలు పెట్టుకుంటారు ఇంకా వాళ్ళకి ఇష్టమైనది ఏమైన్నా ఉంటే చేసి పెడతారు అంతే
అవునా బట్టలు మళ్ళీ ఏం చేస్తారు
మరి మనమే కట్టుకుంటాం
మళ్ళీ మనమేనా అంటే దేవునికి పెట్టినట్టు అదే అంటే కొంతమంది ఎవరికైనా దానం చేస్తారు కదా
హ్మ్
అంటే ఎవరికైనా దానం కూడా చేస్తారు కదా అట్లాగే అనుకుంటున్నా
అహ లేదు దానం అయితే ఏం చెయ్యము
అవునా ఏం లేదు ఏం లేదులేండి అసలు మేము బట్
మరి ఈ రోజు ఏమేమి చేసినారు స్పెషల్స్
ఈరోజు రైస్
హ్మ్
త్రీ కేజెస్ పూరీలు త్రీ కేజెస్ బజ్జీలు ఫైవ్ కేజెస్ రైసు త్రీ కేజస్ మటన్ ఆ పెడతా భోజనలు పెడ్
మీ రిలేటివ్స్ ఏనా బయట వాళ్ళకు కూడా పెడతారా రిలేటివ్స్
తీలేదు తీసేయ్ కొంతమందికే ఆ చెప్పలేం పిల్ల వస్త ఆ మ్ వచ్చితే
ఏదో సౌండు వస్తాంది
ఇప్పుడు గూడానా అప్పుడు ఒకసారె వచ్చింది ఇప్పుడు కూడా వస్తుందా ఆ ఓకే అప్పుడు ఒకటి కింద పడింది అలా అయింది మ్మ్ అలా అవన్నీ వేస్తాం మటన్ చికెన్ బోటి అవన్నీ ఏస్త సి అంటే ఒక పాన్ చాలా అంటే పన్నామిని పెట్టుకుంటాములేండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మొత్తం చేసేస్తది
మ్ అంటే రోజూ పనావిడ వస్తదా
రోజు పనావిడ వస్తది ఓన్లీ అంట్లకే బట్టలకో వస్తది అంతే కాకపో తే ఈరోజు డే మొత్తం వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఇయ్యాలే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ దాకుంటారు ఇంకా ఏ పనన్నా చెప్పొచ్చు చేస్తారన్నమాట అలా ఏమం
మామూలుగా అయితే అంటే మామూలుగానే వస్తారు రోజు అంట్లు కడగనీకి
కొద్దిసేపు ఉండేసి ఎళ్ళిపోతారు అ ఉన్నం
అవునులే మాకు అట్లేం లేదు నేనే కడు కుంటా బట్టలు నేనే ఉతుక్కుంటా
వాషింగ్ మిషీన్
లేదు
అళ్ళవ్ అన్ని అలవాటై పోయిందా అలవాటు అయిపోయినట్టుంది బాగా
ఆ వారానికి ఒకసారి అట్లా పిండుకుంటా చానా పడతాయి కాకపోతే అలవాటు అయిపోయింది
అమ్మ వారానికి ఒక్క సారా బట్టలు ఉండిపోవా మస్తు అయితాయి కదా ఓరి నాయనో జస్
కానీ ఇంగ రోజు పిండుకునేకి కుదరదు నాకి అందుకు
అవునవును ఉమ్మ్ ఉమ్మ్మ్
డే హాలేడే ఉంటది అప్పుడు చేసుకుంటా
అయినా ఎంతయినా ఒక టూ డేస్కే ఇన్ని అయిన ట్టు అనిపిస్తది నాకు వారం రోజులకి నువ్వు ద్వాయ్ అదేకదా నేను ఊహించుకోలేను ఇంగ అంతగానమా అవునా ఉమ్మ్ వాషింగ్ మిషిన్ తేచు కోండి పాపం ఎందుకం
తెచ్చుకుందాం అనుకుంటాన్నా కానీ దాంట్లో ఏస్తే ముడతలు ముడత లే ఉన్నట్టుంటది అనేసి
అవునా ఏమిలే దు మనము ఆరేసేటప్పుడు కాస్తా ఆ మాకుంది
మ్మ్
ఉంది అయితే మా ఆయన కి కొంచెం వైట్ షర్ట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఆ కొంచెం పొలిటికల్‌గా ఉంటారు
ఉమ్మ్
ఆ అట్లా అనమాట ఆ ఆ అంటే వైట్ షర్ట్స్ ఎక్కువగా ఉంటాయి ఆ అట్లా ఇంకా వాషింగ్ మిషన్లో పోవు కదా అట్లాగని
ఉమ్మ్
అట్లాగాని మేము ఆయన బట్టలకు మాత్రమే వాష్ ఆ ఓ ఒక సపరేట్ ఒక అతను వస్తాడు అన్నమాట ఒక అతను వ స్తాడు ఊర్లో నుంచి వచ్చేసి ఉతికేసి డ్రై క్లీనింగ్ అన్నీ ఇంగ చేసేస్తాడు అనమాట అలా మావి మాత్రము వాషింగ్ మిషిన్ హలో వాషింగ్ మిషిన్ లో వేసేస్తా అన్నమాట
పది వైట్ షర్ట్లు వేసుకుంటే గిన మనం అవి వాషింగ్ మిషిన్ లేకి వేసినా పోవు
మామూలుగానే పోవు కానీ ఇంకేం చేస్తాం ఉ ఉ అవును
మరి ఇప్పుడు ఉందా అదే తిండ తినడానికి
ఉవు ఉంది ఉంది ఏం లేదు వాముమో ఉన్నాయి అన్ని ఏం చేస్తాము
అంటే రిలేటివ్స్ వస్తే అయిపోతాయి కదా
ఆ రిలేటివ్స్ వచ్చాక కూడా మిగిలేటంత అంతా చేస్తాం నెక్స్ట్ డే కూడా ఉంటాయి ఉండి ఒక్కొక్కసారి మిగిలి పోతే వాళ్ళకి పిల్సి ఇస్తాం పని వాళ్ళకి
ఉ నేను ఇప్పుడే వంట అయ్యింది గు
ఏం చేశారూ
గుత్తొంకాయ్ చపాతి
ఓకే ఉ మీ గుత్తొంకాయ్ ఎలా చేస్తారో చెప్తారా
ఆ చెప్తా ఫస్ట్ గుత్త్తంకాయకి కొన్ని శనగితనాలు అంటే వేరుశెనగ గుళ్ళు అంటారు కదా
ఉమ్ ఉమ్
అవి కొద్దిగా లైట్ గా ఫ్రై చేసుకోవాలా అట్లనే తెల్ల నువ్వులు ఉంటాయి కదా
ఉ
నువ్వులు అవి కొద్దిగా ఫ్రై చేసుకొని కొంచెం కొబ్బరి తెల్లవాయలు ఈ శనగిత్తనాలు ఆ నువ్వులు అన్ని మిక్సీ పట్టుకునీ వెల్లుల్లి
తెల్లవాయలు వెల్లులిని తెల్లవాయలు
ఆ తెలవాయాల అంటారు ఇక్కడ తెలవాయలు కొన్ని శనిగితనాలు నువ్వు నువ్వులు కొబ్బరి కొంచెం కొత్తిమీర ఇవన్నీ మిక్సీకిి గ్రైండ్ చేసుకోవాలా అట్లనే కొద్దిగా కారం కారం పొడి
ఉ ఉ
దాంట్లోకి కలిపి ఆడించాలా
ఉమ్
నున్నగాడిచ్చిన తర్వాత వంకాయలు మధ్యలోకి ఫోర్ అంటే నాలుగు చిలికలు మాదిరి కట్ చేస్తాం అంటే పూర్తి కాదు కాడ అట్లనే ఉంటది
ఉమ్
కొద్దిసేపు వాటర్ లో ఉన్నిచ్చి సాల్ట్ వాటర్ లో దాంట్లోకి ఈ మసాలాంతా పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత పోపు వేసుకొని ఎర్రగడ్డ టమోటా ఎండుమిర్చి
ఉ
కరివేపాకు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత ఈ వంకాయల అన్నీ దాంట్లో కేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లే మగ్గియాలా దాంట్లోనే ఈ మసాలా కొంచం ఉంటది కదా ఆ మసాలాకు కొన్ని నీళ్ళు వేసి కొన్ని వాటర్ వేసి దాంట్లోకి కలిపి ఒక పదిహేను నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు చిన్న మంట మీద ఉడికనిస్తే అయిపోతది ఆ కుక్కర్ లో పెట్టను మామూలు గిన్నెలోనే చేస్తా బాలిగంటారు కదా
అవును
దాంట్లోనే చేస్తా
ఊ
ఇప్పుడు చేసినా ఇప్పుడు అయిపోయింది
అవునా
మరి తిన్నారా మీరు ఇంకా తినలేదా
తినలేదు ఇంకా ఇప్పదాకానా అయింది కదా ఒక హాఫ్ అన్ అవర్ ఆగి తింటాం
ఊ
ఊ మీరు
మేను ఇంకొక పది నిమిషాలు మా హస్బెండ్ వస్తే తినేస్తాం ఇంకా రాలే తను తను వచ్చాక క తింటం
ఉహు
ఊ మీరు మీ పిల్లలు తిన్నారా మరి
ఇంకా ఎవరు తినలేదు
ఆ అంటే ఇపు ఆ ఫంక్షన్ అంతా అయిపోయింది ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతుదా
అంటే అయిపోయింది అందుకే ఆగినం వాళ్ళు తినేసి ఏలిపోయినారు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటాం
ఓకే పొద్దున్న నుంచి చేసే పని ఉనింటది చెయ్యను కడగను
ఊ
ఆ ఓన్లేండి అలసిపోయింటారు ఈ రోజు మార్నింగ్ ఎంతకి లేస్తారు
రెగ్యులర్గానే హాలిడే ఉన్నప్పుడ ఇలా ఫంక్షన్స్ ఉన్నప్పుడ అన్ని రకాలు ఉంటాయి లేవడానికి
హల్ళయితే మామూలుగా త్వరగా లేయ్యంలేండి
ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఈ రోజు ఇవాటి నుండిగా కాబట్టి సిక్సీ కి లేసాను ఇగ స్కూల్కి వెళ్తారు అంటే ఫై కి లేస్తాను ఎన్ని రకాలు ఉంటది లేవడానికె ఫై కె లేసేస్తాను ఇంకా ఫై కి లేసేసి జుట్లు వేసేసి లేవవా ఊ ఊ తర్వత తర్వాత ఉంటుందిలేండి ఇప్పుడు అలాగే ఉంటుంది
కుండా లెయం ఫై కే అంటే ఎప్పుడో పండగలప్పుడు అయితేగిన
మామూలు ప ఫెస్టివల్స్ వస్తాయి కదా అప్పుడు మాత్రం ఎక్కువ పని ఉంటది కాబట్టి అప్పుడు లేస్తా అంతకు మించి ఆ లేనెప్పుడు ఎప్పుడు సిక్స్ ఫైవే ఇంక హాల్డే ఉందంటే ఎయిట్ నైన్
ఈ పిల్లలకి లంచు మరి
పాప ఉంటది కానీ ఫైవ్ కే ఏం లేను సిక్స్ థర్టీ సెవెన్ కి లేచినా చేసేస్తా
పాప స్కూల్ కేళ్ళరా
వెళ్తది ఒక వన్ అవర్ కదా అనేసి ఉ
ఆ పాపాస్ స్కూల్కి మార్నింగ్ మార్నింగ్ పాపస్కు నైన్ కేళ్ళిపోతదా
హా నైన్ కెళ్తారు